ఓ అమ్మదా ఇదీ ఓకె ఓకె లె
ఉం ఏం చేస్తున్నావ్
ఏం చేయల
బట్టలు వాష్ చేయాలి ఇదేమో మ రూమ్మెట్ పొట్టి నూడుల్సు స్నానం చేయపో అంటే కబ్బుర్లు పెడుతుంది పొట్టిది
ఆ మళ్ళీ మళ్ళీ ఆ పొడుగామేగుడ్ ఇది రొండ్ రోజులు చేయరు
ఆ అ పొడుగా మే ఏదో ఏ నాకు పొడుగామే ఒక జీన్స్ ఇచ్చింది ఈరోజు నిన్న
ఇది తొండి తెల్సా ఉండు చెప్త చెప్త నేను గొడవబెట్టుకుంట ఉండు
ఆ పెట్కో పెట్కొ వాలొచి ఈ రోజు మేమ్ పాని పూరి తినడానికి వెళ్తున్నాం ఏదో జీన్స్ కావాలంట అట్లే తీసుకొని వద్దామని వెళ్తున్నాం ఇక్కడే షాప్ ఆ పొడుగామెకే
ఊహు ఇంకేమి తీర్ధ యాత్ర స్టార్ట్ చేసుద్ ఆమె నెక్స్ట్ వీక్
ఆ అందుకే అన్ని సాలరీ పడింది దాన్
తెలుసు చెప్పింది
ఆ దీనికి కూడా పొట్టి నూడిల్స్ కూడా బానే పడింది నేన్ చెప్ నా పడుతుంది అంటే లేదు పడదు నువ్ కాల్చర్కి రాదు అది ఇది అనే పట్దిది గుద్ధిపడెయ్యలా
మనీ ఏసింది నాకు అప్పుడు అడిగితే సె
ఆ నాకు కూడా ఏసింది రెండు వేలు ఎసింది ఏ అంతేం వద్దు అంటే కూడా వినలే వాళ్ళ బావకి అన్నీ చెప్పా డబ్బులు అందరువి ఇచ్చి ఇచ్చే ఉంటే ఇచ్చేసినాను అని వాళ్ళ అమ్మకి టెన్ థౌసండ్ వేసింది
ఆహా
దానికి మాత్రం ఏమి
ఏడ్చి బెట్టా ఏడిచా మనీ అయిపోయింది ఏ అని మే
నేను చెప్పినా ఫ్రైడే ఏమి ఎయ్ పోతురి పేస్ చూడలే అంటే ఏందే యాస్ ఐ యస్
మొన్న నాకు ఈమ మొన్న నాకు ఎయ్యాలన్నప్పుడు ఏం చేసిందా ఆ ఈ రోజు ఫ్రైడే కదా వెయ్యిన్ నేను నూ నేను నీకెయ్నని చెప్పాను కదా అందుకని న నేను కూడా ఏని ఈ రోజు అని చెప్పేలా ఆ రోజు ఫ్రైడే అని నిన్న మాత్రం వేసేసిందే
ఉ చూడు అంత పచ్చి ఫదు ఏం తిన్నవా
ఆ తినసాంబార్
సాబార్ సాబార్దా మాకేం చేసిందా అ పైపుదు
ఇంకా చెయి రాసంంత బిర్యానీ చేసి ఉంటది మజతే బిర్యానీ కలర్ రైస్ కలర్ వైసు
బిర్యానీకి వచ్చమ్మా మాకి
హ మంచిగా తినమ్మా
దమ్మా
ఏవమ్మా మళ్ళీ ఇంటికి ఎప్పుడు నెక్స్ట్ వీకా నెక్స్ట్ ఇంకా
నేను చెప్పిన మంత్కోసారి వస్తా ఇంకాని
ఆహా ఓకే
హ్మ్ ఎడా అయిత లేదు ఊక్ ఊరికేనా డ్రెస్ంగ్ ఇచేస్ వచ్చిన ఆయనికి మాడల్స్ కటింగ్ది తీసుకొచ్చిన
క్క అంటే ఈ లోపల్ నేన్ వ మళ్ళీ రిటర్న్ రావాలి
ఏ
ఆ పెళ్ళుందిగా ఆ బాబ్కి ఇచెయ్యాలిగా
మ్ మ్ మ్ మ్మ్ ఎప్పుడు మ్యారేజ్
ట్వంటీ ఫిఫ్త్
హు హ్మ్ మ్మ్
నా బర్డే రోజే చేసుకు కుండు పెళ్లి
ఓకే ఓకే అమ్మ ఏ పో అయితే బర్డేకి ఈడుండవ్
పొడుగా వంది ఇరవై ఒకటి
ఇడు ఆ ఇంకొకామెది.
హ్మ్ తెలుసులే అమ్మది. మద్ హ్మ్ మ్మ్ బెడ్రూమ్ మా అమ్మది.
అవునంట
ఆ ఆ
అదే ఇంకా అవునులే అదే ఇద్దాం అనుకున్నాము ఆ ప్చ్
ఏమిద్దాం అనుకుంటున్నారు గిఫ్ ద
పార్టీ పార్టీ ఎవరికి గిఫ్టు
దీనికే పెళ్ళమ్మాయికి
హ్మ్ ఏమి లేదు నేను వస్తే అదే గిఫ్ట్ అని చెప్పా పోవాలి ఫస్ట్ నేను పొయ్యేదే పెద్ద టాస్క్ నాకు
ఊహూ
అదే ఆలోచిస్తున్న ఇప్పుడు లోపలా జాబు వచ్చేసేది ఏదోకటి
అ అందరు కలిసిద్దాంలే ఏమో అడుగుదాం విలయమంటలు
అందరిది కదా ఒక అది అది పెద్దది అది అవ్వదులే వేస్ట్ అనుకోవడం.
నువ్వు నేను ఒకే పొడువామె ఓకే ఏం తెలిదు
అదే ఇంకా ఆ లోపల వస్తే మా బర్త్డే ఉంది కదా ఇది
పొట్ట ఆమె డ్యాన్స్ చేస్ వచ్చాను జూడు
అ ఎప్పుడు డ్యాన్స్ ఏస్ సద్ది
ఆ
డింగిచిక్, డింగిచిక్ అని ఫోటోలు పెడుతుంది స్టేటస్లు రోజు ఒక ఫోటో పెడుతుంది ఆమే
ఆ స్టేటస్సులు పెడతదా, పెడతదా
పెడతది ఆమె హ్మ్
హలో
ఇంకో పొడుగామే ఏం చేస్తుంది.
ఇంకో పొడుగామె ఆ అ రూం లోనే ఉన్నారు ఇ ద్దరు
ఆహా ఇంకా లేయ్లా
లేసినారు వాళ్ళు
స్టేటస్ కాదు ఇన్స్టగ్రామ్ లో రీల్స్ పెడితే లేసినట్టేనమ్మా
అవునమ్మా సామి
వద్రా నాయనా నన్ను ఎందుకు రా ఆ గ్రూప్ లో జాయిన్ చేసి
మ్యూట్ పెట్టేద్దాం దాన్ని
ఆమేనా ఆమెని పెట్ ఊరికెల్లి ఉండే ఆమెని పెట్ ట్టాలి
హ్ అవునురా
ఫుల్లు ఆ ఫుల్ పెడుతున్నారు.
హ్మ్
హ్
చూద్ధం, చూద్ధం ఏటు పోలే ఈ రోజు
ఏంటి
ఎక్కడా ఎళ్ళలేదా
ఆ ఎందిరా అసలు ఎండ్లు ఎలా వస్తున్నాయి తెలుసా అమ్మా వద్దురా నాయనా కారి పోతుంది. చమట్లు ఫుల్లు
హుహ్ ఇడకూడ అట్లే ఉన్నాయిలే ఎండలు.
కానీ అక్కడ మనం బయట ఎక్కువ తిరగం కదా ఆ ఛ్ అంత తెలియట్లే
అవును ఈడ మనము ఇంటి దగ్గర అయితే అట్లీస్ట్ ఒక్కసారి అన్నా బయటకన్నా వెళ్తాము ఈడ నిద్రపోతాం కాబట్టి అంత అనిపీదు.
మనం వెళ్ళేదే ఈవినింగ్ టైమ్స్ లో ట్రావెలింగ్ ఏదో ఒకదానికి నడిచేది కానీ ఎళ్లేదు గా నేను సో అలా తెల్సుకోవాల బార్ ది ఉంది ఎండ లేదన్నట్ల ఆడ గూడ కానీ ఇక్కడ ఇంక ఎ క్కువుంది నేను ఇంట్లో నుంచి బయటకి రాకుండా ఏం చేయలేం మా ఇంట్లో పని
హుమ్
నీళ్లు పట్టాలన్న బయటికి రావాలి బట్లు ఆరేయాలన్న బయటికి రావాలి అటు ఇటు తిరగాలన్న బయ్ రావాలి ఇలా నాలుగు గంటలు ఏసి ఏసుకొని అడుగుర్చుందాం మనం
కరెంట్ బిల్స్ ఆగుతయ్
అందుకే అమ్మ వాళ్ళు సోలార్ పెట్టుకుందాం అనుకున్నారు చచె
అవును ఎప్పుడు తెచ్చుతున్నారు సోలారు
వెళ్ళీ అన్ని డీటెయిల్స్ గా కనుక్కొని బ్యాంక్ ఎళ్ళి సబ్సిడీ తీ మ చేర్చుకోవాలనుకుంటున్నాం
హుమ్
నేను అదే నేను వచ్చే లోపల అవన్ని చేసుకొని రస్తా
చేసేసుకో అన్ని మంచిగా ఎందుకంటే మళ్ళీ మీ మమ్మీ వాళ్ళు ఒకటే పోలేరు కదా నువుంటే చేసుకుంటారు
అంటే నా పేరు మీద పెట్టాలని ఒకవేళ మా నాన్నమే మా నాన్ పేరు మీద వస్తే మా నాన్న పేరు మీదే పెట్ ట్టేస్తరు లోను లేకపోతే నా పేరు మీద పెట్టి హుమ్ మీటరు అన్నీ న నాది మార్చుకుందామని నా పేరు మీద మార్చేద్దాం
ఓకే ఓకేమ్మా
వాళ్లే వచ్చి చేస్తారంట
అవున్లే ఇంక వాళ్ళే చేస్తరు ఆటోమేటిక్ గా
ఇన్వెటర్ గుడా మార్చారు మెన్నా
హుమ్
అదొక పన్నెండయింది
హుమ్
అయమ్మా ఏందో మా అమ్మోళ్ళు అప్పుడు కాయలు
అనుకుంటే ఎక్కువ అయితాయ్ ఒక్కటి కాసి రొండ్ అయ్ అయి
విపరీతంగా ఇంకా ఏం అందవా కరంట్ బిల్లు కట్లేకా
ఆ అవునులే ఇదే బెస్ట్లే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి సేఫ్ అయితాయి
అది కరెంము ఉన్నప్పుడే వాడుకోగలంంట కరెంము పోతే పోదింట అది కూడా
అ
అలా అని చెప్పారు అది కనుక్కోవాలి కరెక్ట్ ఇద కాలకుంట
ఓకే మమ్ ఓకే మా
హ క అ